ఆ హెలో బాగున్నారా?
ఆ మీరు బాగున్నారా?
ఆ బాగున్నమ్
హా హుమ్ మనం ఈ ఇవ్వాల ఏ టాపిక్ గురించి మాట్లాడుదాం
ఆ చిన్న నాటి జ్ఞాపకాల గురించి మాట్లాదామ
ఆ సరే
ఆ సరే మరి
మి చిన్ మీ చిన్నప్పుడు మి మీ మి జ్ఞాపకాలు ఏమన్నున్నయా తీపీ జ్ఞాపకాలు
ఉమ్ తీపీ జ్ఞపకాలంటే ఇట్లనేే చదువుకునుడూ ఫ్రెండ్స్లతోని ఆ తిరు గుతంకు వెెల్లుడూ
ఆ
ఆ అమ్మ నాన్నల్తోని అ ఎటన్న గుడికి వెళ్ళుడూ టెంపుల్కి ఆ నే నటు
టూర్ కి
ఆ
టూర్కి వెళ్ళారా ఎక్కడన్న అమ్మా నాన్నతోని
ఆ అంటే ఇది వెముల్వాడ పోయినం తిరుపతి వెల్నం అన్నట్టు ఆ అవన్
తిరుపతి వెళ్ళాక ఏమేమ్ ఆ చేశారు మరి ఎట్లా ఉండే తిరుపతిల
ఆ మేము చాలా సంవత్సరం అయితున్నది వెళ్ళి మేము నలుగురం వేళ్యం అమ్మా నాన్నతోని
ఆహా
అకా దర్శనం తీసుకున్నము అని ఇంకా అవ్ ఉమ్మ్ అక చుట్టుపక్కల ఏమన్న చిన్న చిన్నయి ఆ ఉంటయి కదా టెంపుల్స్
ఆహా
అక్కడ వెళ్ళామన్నట్టు
ఓకే
దత్రం తీస్కున్నామూ
ఆ
ఇంకావేమో తిరుపతి వెళ్ళాము వెముల్వాడ కూడా వెళ్ళామన్నట్టు
ఆ
కూడా టూ టూ డేస్ త్రీ డేస్ ఇట్ల ఉన్నము
ఆహా
అక్కడ దర్శనం తీసుకున్నము నాంపెల్లి గుట్టకు పో వెళ్ళినామ్ అన్నట్టు
అక్కడే ముంది.
అక్కడ నాంపల్లి గుట్టగాడ పెద్ద పాముది స్టాచ్యూ ఉన్నదన్నట్టు
ఆహా
గుట్ట పైన ఉన్నది మొ కొ వెహికల్స్ పోకపో ముందు నడుచకుంటేనే వెళ్తుండే కానీ ఇప్పుడు వెహికల్స్ కూడా అరేంజ్మెంట్ చేశారన్నట్టు వెహికల్స్ ఇప్పుడు అంట వేక్ తీసేల్తరు మేము నడుచుకుంటా అంటే కొంచెం ఎనికి నుంచి కొంచెం షార్ట్ కట్ అస్తా ఉండే కొంచం చిన్నది మేమెమో నడుస్ స్కుంట వెళ్ళామ అన్నట్టు గుట్ట పైన
ఆ దూరం లేకుండేనా మరి దగ్గర్నేన
ఆ కొం కొంచం బాగా దగ దూరం లేకుండే కొంచెం దగ్గరనే ఉన్న ఉంది అన్నట్టు
మరి గుట్ట ఎక్కారా మీరు
ఆ ఒక గుట్టెక్కినాం మేము గుట్ట ఎక్కినంక మళ్ళా వచ్చినయి అన్నట్టు దగ్గర నుంచి వెళ్ళినము మేము రాంగ్ కట్ వెళ్ళాలె అన్నట్టు అక్కడ వా అడుగుతే ఉంటారు కదా తార్ రిక్షా వరు నింత తె వాళ్ళన్ అడినము అడుగుతే వాళ్ళు ఎవరో స్టాప్ చేసి వాళ్ళు చెప్పిన్ అన్నట్టు ఇట్లా పోల్లి స్ట్రెట్ పోల్లి అక్కడ మీకు బోర్డు గింత ఉంటది క్క నుంచి వెళ్ళి నడుస్ కుంట వెలుల్లి మీరు మీకు ఒక అక్క గుట్ట అత్తది అని మేము అట్లానే వెళ్ళామైతే అచ్చింది అన్నట్టు
వా హా
అవును
మరి అక్కడ వెములవడక్ పోయి వెములవాడక్ పోయారా
ఆ అంటే అక్క ముందు వెముల్వాడ పోయి నాంపల్లి గుట్టకు వెళ్ళినాం అక్కడ ద శనం తీసుకొని
మరి అక్కడే కొండగట్టు ఉంటది కదా అక్కడికి వెళ్ళారా మరి
అక్కడికి ఇంకోడే డేస్ వెళ్ళాము నెక్స్ట్ డే వెళ్ళాము అన్నట్టు
అ హా ఓకే
అక్కడనే నాంపేల్లి గుట్టగాడ మూడు కొండలు ఉన్నాయట అన్నట్టు మూడు ఇప్పుడు కొండలు ఇంకా కొండ దాటిపోతే ఆ నరసింహస్వామి టెంపుల్ ఉన్నది చిన్న ది
ఆహా
నరసింహటమి స్వామి టెంపుల్ కూడా దర్శనం తీసుకున్నాం అన్నట్టు మేము
ఆహా
అగొ చాలా కోతులు ఉండే కోతులు
ఆహా
మల్ల నెక్స్ట్ డే ఇటు కొంండగటకు వెళ్ళినాం అన్నటు అక్కడ కూడా వన్ నైట్ స్పెండ్ చేసినాం అన్నట్టు రాత్రి అక్కడ ఉండే వండుకొని తిన్నాము
ఆహా
నూనె వెళ్ళామ్ అన్నాటు
అక్కన్నే వండుకొని తిన్నారా
ఆ అక్కనే వండుకొని తిన్నాము
రూమ్ తీసుకున్నారా బయటనే వండుకున్నారా
ఆ రూమ్ తీసుకున్నాం మేము అక్కడ
ఆహా
అవును మీరు వెళ్ళారమ్మా
ఆ మేమింకా వెళ్ళాం చిన్నప్పుడు అమ్మ నాన్న తోనే వెళ్ళాము ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళాం కాని అప్పుడు అంటే అమ్మ నాతో ఉండే కాబట్టి అంటే అప్పుడు చాలా మన బాగా అనిపిస్తుండే అమ్మా నాన్నతోనే చిన్న చిన్నప్పటి జ జ్ఞాపకాలే చాలా బాగున్నాయి
ఆహా అవునావునా వెళ్ళారా మరి
ఆ బా ప ఇది స్కూల్ స్కూల్ టూర్ నాగపూర్ వెళ్ళాం
ఆహా
ఆ
ఎం ఏమైనా గుర్తున్నాయా మరి నాగ్పూర్లో మీరు ఏమేమి చూశారు అని ఎక్కడక్కడ తిరిగారు అని
ఆ పార్కు లో పార్కు వెళ్ళాం పార్క్ చంద్రపూర్ చంద్రపూ ఊరుకు వెళ్ళాం మహంకాళి అప్పుడు మా అప్పుడు అంటే పెద్దగా ఎటు వెళ్ళకపోతుండే చిన్నప్పు పోడుం అటుచిన్న చిన్న ఊర్లో ఊర్లకు టూర్ అంటే మాకు పెద్దగా అనిపిస్తుందే మా మహంకాళి గుడి అది ఇది చూపి చూపిస్తారు వారు టీచర్స్ హా మళ తాడోబా వెళ్ళము
తాడోబాలా ఎం ఎం ఉంటది మరి
అన్ని పులులు యానిమల్స్ ఉంటాయి
అవునా
ఆ అన్ని అనిమల్స్ పార్క్ లో ఆ హా
అవునా
అది తాడోబా
అవునా అవునా అందరు వెళ్ళారా మరి ఫ్రెండ్స్ తోనా లేకుంటే ఆహా వాళ్ళ అందరితోని వెళ్ళారా
ఆహా మళ్ళా నేను విలేజ్ లా ఉంటుండే అప్పుడు అప్పుడు ఇంకా చాలా బాగుండే విలేజ్ లో ఆ గోదావరిలో స్నానాలు
అవునా గోదారి ఇకున్నాదా మీ కంటికి
ఆహా మా విలేజ్ లో గో గోదావరి ఉన్నది
ఆహా
అందులో స్నానాలు చింత చింత చెట్లు ఎక్కి చింత చిగురు తి తినుడు
అవునా మీరు చింతాకు మీకు చెట్లు కూడా ఏక్కచ్చా మరి
ఆ చిన్నప్పుడు అన్నీ
అవునా ఏమేం చేశారు మరి చిన్నప్పు
విలేజ్ లో ఉంటుండే కదా విలేజ్ లో ఉంటుండే కదా
ఆహా
ఆ చిన్నన్నటి జ్ఞాపకాలు చాలా మంచిగున్నాయి ఆ
ఆహా మరి ఫిషింగ్ చేస్తూండేనా మరి చిన్నప్పుడు
ఆ ఫిషింగ్ చిన్న చిన్న ఫిషుల్ని పట్టీ అందులోనే ఇడ్సబెడుతుండే అంతా చాలా బాగా రాకపోవు చిన్నగుండె కదా
అవునా
ఆ
మరి ఈత వస్తుండేనా మరి మీకు
ఆ కొంచెం కొంచెం చాలా రాదు స్విమ్మింగ్ కొంచెం కొంచెం వచ్చు
అవునా
ఆ
మరి ఇప్పుడేకానీ ఇప్పుడ ఇప్పుడచ్చా మరి స్విమ్మింగ్ కొంచమన్నా మీకు
ఆ ఇప్పుడైనా కొంచెం కొంచెం వచ్చు చాలా రాదు ఇప్పుడు ప్రాక్టీస్ ఉంటే వస్తది ఇప్పుడు ఎక్కడ ప్రాక్టీస్ ఉంటది నా ఇప్పుడు హౌస్ వైఫ్ ని ఎటు పోరాదు
ఆ అవునవును ఇగ మ్యారేజ్ అయితే ఇగ ఇగ ఇంట్లనె ఇగ పరిమితం అన్నట్టిగా పిల్లలు వాళ్ళ వాళ్ళ వాళ్ళతోనే ఉండుడిగ ఆ లైఫ్ ఎప్పుడు రాదు చిన్నప్పుడు చిన్న జ్ఞాప-జ్ఞాపకాలు
ఆ చిన్ననాటి జ్ఞాపకాలు ఇప్పుడు ఇప్పుడు ఇగ ఇ కాదు
అవును ఆ స్కూల్స్ స్కూల్ లొ చేసినై ఫన్లు
ఆ
అయ అప్పుడనిపిస్తుండే ఎప్పుడు మన కుటుంబం ఎప్పుడు చుట్టీలు అయితై ఎప్పుడు ఇంటికి పోవాల అప్పుడనిపిస్తుండే ఇప్పుడనిపిస్తది లైఫ్ ఎప్పుడస్తదో అనిపిస్తున్నది ఇంకా
అప్పుడు ఈ లైఫ్ ఎప్పుడు పోతే బాగుంటది అనిపిస్తుండే ఇప్ ఇప్పుడు అనిపిస్తది అందులోనే ఉండేదవ్ అనిపిస్తది
అలా అన్పిస్తదవును
మరి మీరెప్పుడన్నా టూర్కిి వెళ్ళారా స్కూలింగ్ స్కూల్ లో ఉన్నప్పుడు
ఆ వెళాము
ఎక్కడకి వెళ్ళారు
ఆ మా సైడ్ నాగమాత మందిరని ఒక టెంపుల్ ఉన్నదన్నట్టు అక్కడ వెళ్ళాము అని గోదారి ఉన్నది అక్కడ వెళ్లాము మేము ట్యూషన్ ట్యూషన్ మాది ట్యూషన్ ఉండే ట్యూషన్ సార్ తీసుకవెళ్ళారన్నట్టు
ఆహా ట్యూషన్ టీచర్
అక్కన్నే వంట చేసుకొని అక్కన్నే తిన్నామన్నట్టు స్నానం చేసినము
ఆ
ఆ ఆ లీళ్లా ల్లె చాలా ఆడుకున్నాం అన్నట్టు
ఎంత బాగుంటాయి కదా చిన్ననాటి జ్ఞాపకాలు
అవునవును ఆడుకున్నమ్ చాలా
అప్పుడు మన మనకు అప్పటిది వ్యాల్యూ తెలువది
హాహా ఇప్పుడు కావాలనిపిస్తది
కావాలన్నా రావు
రావుల్గది
ఆ రాదు టైమ్
అవును
మరి ఇంకెక్కడెక్కడ వెళ్ళారు మీరు మీరు ఎక్కడ వెళ్ళారు మ్ ఇంకా
ఆ ఇంకా బా చ వెళ్ళలేదు చాలా మేము ఉ ఇలా సిటీల్నే వెళ్ళ వెళ్ళలేదు ఈ వ టౌన్ లనే ఎక్కడన ప్లేస్ ఉంటే అక్కడనే వెళ్ళాం అన్నట్టు
ఆహా ఆడు కుణేటోల్ల
ఆ
ఆహా
సరే మరి తెచిస్తామండి